హలో
హలో బాగున్నారండి
ఆ బాగున్నమండీ బాగున్నారా
ఆ బావున్నమండీ చాలా రోజులవుతుంది కాల్ చేయక బిజీ ఉన్నారా
ఆ ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయానండి
ఏంటండీ మస్త్ బిజీ అని కూడ
ఆ ఈ మధ్య కొంచెం బిజీ బిజీ వర్క్స్ అయిపోయాయి అన్ని ఊ ఆ అండి
టిఫిన్ అయిందా
ఆ ఆ టిఫిన్ ఇప్పుడే చేసామండి మీ మీరు తిన్నారా ఆహా ఏం చేస్తున్నరండి
కున్నాము
ఓహో పెళ్లా
ఆ మా చెల్లి పెళ్లి పెట్టుకున్నాము ఇంకెళ్లాలి షాపింగ్ కెళ్ళాలి
ఓహో షాపింగా మేడం ఇ ఆ ఈ మధ్య బిజీ బిజీ అన్నాను కదా నేను కూడా ఆన్లైన్ షాపింగ్ ఒకటి ఆ స్టార్ట్ చేశాను అందుకే బిజీ బిజీ అయిపోయాను ఈ మధ్య
బ్లూ ఆన్లైన్ షాపింగ్ కూడా తె చాలా మంచిదండి ఇప్పుడు కొంతమంది ఏజ్ వాళ్ళు ఉంటారు కదా
అవునండి
ఆ ఏజ్ వాళ్ళు కూడా అంత దూరం వెళ్ళలేక ఏమున్నా ఉండాల వెళ్ళలే బైక్ వెళ్ళలేమని ఉంటారు కదా
అవునవును
జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా బయటికి వెళ్లకుండా ఆన్లైన్ షాపింగ్ లో చేసుకుంటా ఉన్నారూ ఇప్పుడు
అవునవును ఆన్లైన్ షాపింగ్ ఇంకోటి ఏందంటే నాకు తెలిసి చాలా మంది బయటికి వెళ్ళలేక ఆన్లైన్ షాపింగే బెటర్ అండి వాళ్ళు డైరెక్ట్ ఇంటికి వచ్చి డెలివరీ కూడా చేసిపోతున్నారు
మనం ఇప్పుడు మనకి నచ్చిన డిజైన్స్ కండల చేం వచ్చిన మనం ఎక్స్ చేంజ్ కూడా పెక్కువచ్చాను
ఆ మనకు ఎక్స్చేంజ్ కోసం ఓ ఫిఫ్టీన్ డేస్ అట్లా టైం కూడా ఇస్తున్నారండి
అవునం రిటర్న్ చేసిన అవసం అన్ని కూడా వెంటనే రిఫడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో రిఫండ్ చేసి ఇస్తున్నారు
ఆ మనీ కూడా రిఫండ్ చేసేస్తున్నారు ఆఫ్ లైన్ షాపింగ్ ఏమైతుందంటే ఒక్కోసారి ఎక్స్చేంజ్ కి పర్మిషన్ ఇయ్యట్లేదు అది కూడా ఒకవేళ వ వంట
అవునండి కొన్ని షార్ట్స్ లో ఉన్నా సర ఇద ఎక్స్చేంజ్ంట ట్లేది
అవునండి
మా చెల్లి పెళ్లి పెట్టుకున్నాం కదండి మా దగ్గర ఏంటంటే ఆ పెళ్లికొడుకు వాళ్ళ బట్టలు మ తీసుకోవాలి మా మా చెల్లి వాళ్ళ బట్టలు అ పెళ్లికడుకు తీసుకోవాలి అనమాట కాబట్టి అష్ షాపిగ్ క ఆన్లైన్ షాపింగ్ వెళ్ న షాక్లు తీసుకున్నాాంని చూస్తున్నాం అండి
ఇప్పుడు మ మేడం మీరు గోల్డ్ లాంటివి ఏం చేస్తారంటే అంటే ఆఫ్లైన్ లో తీసుకోవడం చాలా బెటర్
అవునండి అవును ఆఫ్ టైన్ లో అయితే ేట్ అయ్యంది నచ్చి డిజైన్ చూసుకొని ఆర్డ ఇచ్చి ట్టు ఏంటంటే ఒక ఐటెం ఏదైనా డైట్ తీసుకోడా కన్నా ఆర్డ మంచి మంచింటే స్ట్రాంగ్ ఉంట మంచిగా ఫ టైం బాదు అవు
మనకు నచ్చిన డిజైను కావాలంటే మన మొబైల్ సెలెక్ట్ చేసుకొని ఆఫ్లైన్ లో అవి ఆర్డర్లు ఇవ్వడం చాలా బెటరు చాలా మంచిది అలాగే ఉ ఆ బట్టలు అనుకోండి ఆన్లైన్ లో తీసుకుంటే నచ్చ చ్చపోతే మళ్ళా రిటర్న్ ఇచ్చేయొచ్చు
అవునండి చూస్తున్నామండి ఆన్లైన్ చెయ్యలా ఆ ఏం చేయాల అని పెళ్లికొడుక్కి కూడా ఎక్కువ హాలిడేస్ లేవంటున్నాడు తనేమో ఆన్లైన్ షాపింగ్ అంటున్నాడు మాచ్చ అయిపో
మేము ఆన్లైన్ లో మేము ఆన్లైన్ లో మొబైల్స్ కూడా అమ్ము వస్తామండి మొబైల్స్ కూడా తెప్పిచ్చి ఆ లైన్ లో అంటే మేము ఇట్లా బల్క్ లో ఆ పెద్ద పెద్ద నగరాలు ఉంటాయి కదా మేడౕం అక్కడ అక్కడనుంచి తెచ్చుకొని ఆన్లైన్ కి ఇచ్చేస్తాం పోర్టల్ ఇస్తే ఆర్డర్ల మీద ఆ ఆన్లైన్ లో ఇక హోమ్ డెలివ
అంటే డెలివరీ చార్జెస్ ఫ్రీ యేనా అండి
ఆ అంటే దానికో చార్జెస్ ఉంటాయి మేడం అంటే మనం ఒక థౌసండ్ పైన టూ థౌసండ్ పైన మనం షాపింగ్ చేసాం అనుకోండి డెలివరీ చార్జెస్ అన్నది ఫ్రీ అయిపోతాది లేదు థౌసండ్ లోపు ఆ ఐటమ్ బట్టి ఆ ఆ ఐటెమ్మె అండ్ కాస్ట్ కాస్ట్ బట్టి కూడా
అంటే పెద్ద పెద్దది అనుకోండి పెద్ద ఐటెమ్ అనుకోండి డెలివరీ చార్జస్ మారవు లేదు చిన్న ఐటమ్స్ అంటే డెలిరీ ర్జెస్ మీవా అండి
ఆ అవునండి అలానే
ఇప్పుడు మన చూసుకుంటే ఆన్లైన్ లో ఇంకా బట్టలు అనేవి కాదు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనే కాదు ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ లో తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అందరు బిజీ ఉంటున్నారు కదండి
ఇంకోటి ఏందంటే డెలివరీ అడ్రస్ ఇచ్చేస్తే వాడే డైరెక్ట్ అక్కడ ఇంటివరకు దె
దట్ ఏంటంటే ఇప్పుడు మనకి డెలివరీ అంటున్నారు కదా అ దానికి ఓటీపీ ఇస్తేనే ఇస్తున్నారు ఆ ఐటెం అనేది
ఆ అలా అయితేనే ఆ ఆ
అట్ల తీసుకు
కంటే వాడు ఇట్లా పలానా అడ్రస్ పెడితే వాడు మరి ఆ అడ్రస్ లో ఎవరికిచ్చి ఎళ్తాడో తెలవడు కదా ఇప్పుడు వాడు వెరిఫికేషన్ మీ కోసం మేము చేస్తాడంటే ఏ నెంబర్ నుంచి అయితే ఆర్డర్ పెడతామో అది అదే నెంబర్ కి ఒక ఓటీపీ అనేది పంపిస్తాడు ఆ ఓటీపీ పంపించిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఓకే ఆయన వెరిఫై చేసుకొని ఆ ప్రొడక్ట్ అనేది ఆయనకి ఇవ్వడం జరుగుతది
నాను మా మా కృష్ణ వాళ్ళ సైడ్ టు వాల్ నువు మీ అత్తగారి సైడేమో ఆఫ్లైన్ షాపింగ్ చేయిద్దాం అట్లా అంటున్నాను
ఓహో మేడం
ఇంకా మన ఆన్లైన్ లో అండి ఇప్పుడు ఫుడ్ కూడా ఇప్పుడు జొమాటో కొత్తగా వచ్చింది కదండి ఫుడ్ కూడా వెంట వెంటనే వచ్చేస్తుంది టిఫిన్స్ గానీ ఫుడ్డు కర్రీస్ అన్నీ వస్తున్నాయి
అది ఇంకా బెటర్ అండి ఇం మనం ఆర్డర్ పెట్టిన టెన్ మినిట్స్ లోపు మన ఇంటికి వచ్చేస్తుంది చూసారా అండి చాలా ఫాస్ట్ ఉంటున్నాయి మేడం ఇవి ఆన్లైన్ లోనేవి
ఆడర్స్ వెంటనే వచ్చేస్తున్నాయి మా ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా ఇప్పుడు అరటి ఉంటయి కదా అప్పుడు కూడా వస్తే అండి
ఆ ఇప్పుడు మనకు పో ఇం ఇంట్లో కావాల్సినవి మనం తినాలనుకునేవి ఎవ్రీథింగ్ మనకు కు ప్రతి ఒక్కటి మనకు ఆన్లైన్ లో దొరికిపోతుందండి కానీ మేడం ఆన్లైన్ కూడా కొన్ని కొన్ని మోస్ తాలు జరుగుతయి మేడం అడ్డగోలగా మనం ఓ టీ పీ లు చెప్పడం ఉ అది కూడా కరెక్ట్ కాదు మనం ఆన్లైన్ లో కొన్ని కొన్ని మోసాలు జరుగుతున్నాయి అది కొద్దిగా కొన్ని ఇగ ఇది అడ్డ గోలుగా యాప్లు ఓపెన్ చేసేసి ఆర్డర్లు పెట్ ఉ కొంచమో సాల్ జరుగుతయి అది కొంచం మనం జాగ్రత్త పడాలి మేడం
అవునవునండి. ఇప్పుడు మనం ఏదైనా మనం ఆర్డర్ పెట్టాలని అంటె దాని గురించి కొంచము అవగాహననేది ఉండాలి దాని గురించి అట్లా ఎట్లా ఆర్డర్ పెట్టాలి అది కరెక్టా కాదా అది తెలుసుకున్నాకె మనం ఆర్డర్ పెట్టాలి.
అవును మేడం ఈ ఆన్లైన్ ఏమైత్ తుందంటె మేడం ఆ కరెక్ట్ గా ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు అయితేనే ఆన్లైన్ చేయగలుగుతున్నారు. ఆ చదువుకోలేనోళ్ళు కొంచెం ఆల్ లైన్ లొ కొంచెం ఇబ్బంది పడుత్ తు ఉన్నారు.
ఆమ్ య
ఊ
కానీ మనం ఇప్ ప్పుడు డ్రెస్సెస్ అయి గాని మనం ప్రజెంట్ జే లేడీస్వి కానీ జెంట్స్వి కానీ అన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్లో ఉంటున్నయండి. పూసులు అన్ని కూడా ఆన్లైన్ లో ఉంటుండయి. జెంట్స్ కి సంబంధించినవి లేడీస్ సంబంధించిన అన్ని అన్ని ఉంటున్నాయి ఇగ ఆన్లైన్ లో అందరికీ ఆన్లైన్ చేద్దామని అంటే వాళ్ళు మాకు లేదింగా ఆఫ్లైన్ కె ఎళ్దాం అంటుంటారు చెల్లి మ్యారేజ్ అన్నాన్ కదా!
అవునవును మేడం
అ ఇంకోటండి ఇది కూడా ఉంటున్నాయి ఇప్పుడు మన బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా ఉంటున్నాయి.
ఆ ఇంకోటి ఏందంటే మేడం ఇప్పుడు ఆఫ్లైన్ లో తీసుకునేటప్పుడు రెండింటికి వెరిఫై కూడా చేసుకుంటున్నారు మేడం ఒకసారి అదే ప్రొడక్ట్ ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకుంటున్నారు. ఆఫ్లైన్ లొ ఏమన్నా మోసాలు జరుగుతాన్నాయా? ఇప్పుడు ఆన్లైన్ లోనే కాదు ఆఫ్లైన్ లొ కూడా కొన్ని మోసాలు జరుగుతాయి మేడం ఇప్ ఇప్పుడు ఉన్న ప్రోడక్ట్ మీద ఎక్కువ అమ్మడం ఆ నకిలీవి అమ్మడం అట్లా జరుగుతా ఉంటాయ్. ఆ సేమ్ యాజ్ సేమ్ అలానె ఆన్లైన్ లొ కూడా నకిలీవి అమ్మే కొన్ని యాప్లోచ్చాయి మేడం వాటిని అవయిడ్ చేసి మ్మ్ ఎక్కువ బిలీవ్ చేసే యాపుల్ని యూస్ ఎక్కువ యూస్ చేయడం అనేది చాలా బెటరు.
ఇప్పుడు అజియో ఉన్నాయి ఏ జియో మల్లి ఇప్పుడు మీషో
ఆ మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లాంటివన్నీ ఆ చాలా చాలా మంది బిలీవ్ చేసే హండ్రెడ్ పర్సెంట్ గ్యార అంటే నమ్మ నమ్మ దగినవే మేడం
అ అట్లా ఎక్కువ మందికి వాడేవి మనం కూడా ఏమన్నా బట్ట ఏమైన్నా తీసుకున్నప్పు రేటింగ్స్ చూసి తీసుకోవాలండి ఏవో ఫైవ్ ఫోర్ రేటింగ్ ఇంగస్ చూసి తీసుకుంటే మంచిగా ఉంటాయి
ఆ అవును మేడం ఇప్పుడు నేను నకిలీ ఆప్ల్ అని చెప్పానుగాద మేడం అందులో ఏమైతున్నాయ అంటే వాళ్ళ ప్రోడక్ట్ కి వాళ్ళే రేటింగ్ ఇచ్చుకోవడం అట్లా కూడా మోసాలు చేస్తున్నారు అందుకే మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఎతుకొని అందులో షాపింగ్ చేయడం అనేది చాలా బెటర్
అవునండి అవును మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనిపిస్తుంది ఆ
అండి
ఇంకా అండి షాపింగ్ అండి తను కూడా కొత్త షాప్స్ పడ్డాయి అంట కదా కొత్త కొత్త షాప్స్ పడ్డాయి అంటగా మీ సైడ్
మ్యారేజ్ షాపింగ్ అన్నారు కదా మేడం ఆ ఒకసారి మా మా అది అంటే ఫ్లిప్కార్ట్ లో మేము కూడా పార్టీస్పెండ్ అంటే మాది కూడా ఉంది మేడం అందులో పార్ట్నర్ షిప్
అవునండి
అంటే ఇట్లా బ్రాంచెస్ వైజ్గా ఉంటాయి కదా మేడం ఎవరీ డిస్టిక్ లో అట్లా ఫ్లిప్కార్ట్ లో చేస్తే కొంచెం మాకు కూడా యూస్ ఫుల్ ఆ డిస్కౌంట్స్ ఆ డిస్కౌంట్స్ ఉంటాయండి డిస్ డిస్కౌంట్స్ పెడతాం
మ్యారేజ్ షాపింగ్ మొత్తం మనం పెట్టుబడి శారీస్ కూడా తీసుకోవాలండి పెట్టుబడి శారీస్ తీసుకోవాలి పెళ్లి కొడుకు కూడా తీసుకోవాలి వాళ్ళ సైడ్ వాళ్ళ కూడా తీసుకోలే తీసుకోవాలి శారీస్ బట్టలు ఇప్పుడు డైలీ డైలీ వేర్ క్లాత్ కూడా తీసుకోవాలి
సరే అండి తీసుకు కోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆ అహా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆహా